హలో
హలో
హలో
ఆ హలో విన్
ఆ మాట వినిపిస్తుందండి ఆహ్ వల్ లిది కొంచె లొగా ఉంది నా
అవున స్లో ఉందా ఓకె ఇప్పుడు
ఆహ్ ఇప్పుడు గూడా అల
అవునా గట్టిగనే మాట్లాడుతున్నాను
మాట్లాడండి పర్వాలేదు మాట్లాడ్
ఎలా ఉన్నారక్క
హ బావున్నాను మీరు బావున్నారా
బావున్నాన్ ఏం చేస్తున్నారు
ఆ సండే కదా వంటలవి
మ్ హు ఏం సండే స్పెషల్
ఆ మేము ఎన్వి తింటాము సో అచ్చుయల్లి తి ఈరోజు ఎగ్స్ ఎ చేస్తున్నాను
ఆహా
ఆయినా జనరల్గా ఎక్కువ ఏమి ఉండదు మ్ మంత్కి ట్వయిస్
ఓ మేము ఎవ్ మేము ఎవ్రీ సండే ఎన్వి ఎన్వి ప్రిపేర్ చేస్తాము.
మీర్ చేస్తారా ఓకే
తండి చేస్తాం. అంటె కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటె తింటరు. మా వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. పప్పు చికెన్ ఫ్రైయ్యి
ఉమ్మ్
మ్ ఇవాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కె తెచ్చేసుకున్నాము.
ఉహు
తీ చికెన్ సేర్వ చేసాను. ఇంక ఆఫ్టర్నూన్ లంచ్కి సంగటి తెలుసా అండి మీకు.
అఅ ఆహా తెలీదు ఏ ఏం చెప్పరు.
సంగటి రాగి
ఆ ఆ ఆ రాగి సంగటి అక్కడ ఆ మెయిన్లీ ఇక్కడ రాయల్స్ తిమా ఏరియాలో అది బాగా చేస్తారు గదా సంకటి రాగి సంకటి ఆ
చెయ్యాలి ఇంకా వేడి వేడిగా చేసుకుందాం అని చెప్పి అలా ఒకామ్ గా ఉన్నాను బ్రేక్ఫాస్ట్ అయ్యింది. తిన్నాము చికెన్ దాంకాలాగే ఉంది కర్రీ కొంచము
హా
ఇజువల్ మా ఇంట్లో ఎప్పుడు రసం ఉంటుంది.
ఆ
హ్మ్
మీరు దాంతో ఏం దేంట్లో తింటారు రాగి సంకటి తోటి
అది మేము ఏదైనా తింటామండి ఏ కూరైనా చేసుకుందున్నుం డైలీ మాకు ఆఫ్టర్నూన్ సంగటుండాలి.
చేస్తారా స్
ఆ డైలీ జ డైలీ రైసు ఉంటుంది. సంగటి ఉంటుంది. మా అత్తయ్య షుగర్ పెషెంట్ కదా సో ఆవిడి కోసం అని చెప్పి డైలీ సంగటి ఒక రెండు ముద్దలుంటుంది. దాంట్లోకి ఏదైనా పర్వాలె గోంగూరు పచ్చడి, పుదీనా చట్నీ, ఆ పల్లీల చట్ ని పప్పు ఆక్కురలు కాకరకాయి బెండకాయి ముల్లంగి ఏదైనా చేసుకుంటాం. అన్ని కాంబినేషన్స్ బావుంటాయి. ఆ అన్నీ తినచ్చు. ఏదైనా బాగుంటుంది క్కుగా కారా పులుసుక్ బావుంటుంది బెండకాయ్ కారా పులుసు కానివ్వం అనప గింజలు కార పూల్స్ కానివండి దానికి కాంబినేషన్ పచ్చళ్లకి ఆ పచ్చళ్ల్ పచ్చళ్లకి బావుంటుంది కాంబినేషన్ అవును చికెన్ కూడ బావుంటుంది.
ఆ ఆ మే మేము చెయ్యమండి రాగి రాగి ఏంటంటే జావ చేస్తాం.
ఉమ్ ఉమ్.
రాగి జావ చేసి కొంచెం అందులో మజ్జిగేసి ఉప్పు ఎసుకుని తాగుతాం.
ఉమ్మ్.
బెల్లంను పాలు ఎసుకుని ఒక్కొక్కసారి అలాగ ఒకసారి ఇలాగా. అంతేగాని ఇంకా సంకటి అంటే ముద్ద రాగి ముద్ద వేరండి.
ఆహ్ రాగి ముద్ద కొంచం రైస్ రైస్ తో. చేస్తారండి అది కొంచము ఒక. ఉమ్ ఫోర్టీ ఫైవ్ హండ్రెడ్ బై ఫర్టీ.
అది ఆహ్ అదే.
ఉంది కదా ఆ మాత్రం ఉడికించుకోవాలి అన్నము ఆ ట్వంటీ ఫైవ్. పర్సెంట్ ఉండేటప్పుడు ఈ రాగి రాగి పిండి అనేది వేస్త. తమ్ దాంట్లో సన్న మంట. మంట మీద మూత పెట్టి కాసేపు అలాగే ఉడికించుకోవాలనమాట ఉడికించుకున్నాక. కా చల్లారి చల్లారినాక మనం పప్పు గుర్తుతాం కదా పప్పు ఇనుపుతాం కదా.
ఆహ్.
దాంతో ఇనుపేసుకొని. ప్లేట్ లోకి ఎసుకొని ముద్దలాగా చేసేసుకొని హాట్ బాక్స్ లో వేసుకుంటే వేడిగా ఉంటుంది.
ఉమ్ అయితే రాగిను. రైస్ కలిపి వండుతారనమాట అయితేను ఆహా.
ఆ రాగి మాల్. ట అలా కాదు కదా కొంచం డిఫరెంట్ అది మేము ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటాము. ఇంట్లో ఏమి లేదు ఇంకా అన్నప్పుడు ఇంగ దాన్ని. కాంచుకుంటాంనమాట కొంచం గోరువేచ్చని నీటిలో ముందుగానే ఇది చల్ల వాటర్. తో ఈ పిండి అనేది కలుపుకొని కొంచెం ఉప్పేసుకొని. ఆ పిల్లలకి కొంచం చక్కెరయేసి అందులోనే. అట్లా చేస్తాం అనమాట అలా అట్లా ఎవురైనా తాగుతారు ఎవరైనా. న తగ్ ఎవరైనా తాగొచ్చు మంచి హెల్తీ ఫుడ్ అండి అది. ఇప్పుడున్న పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి మ్యాగీ. ఈ నూడుల్స్ ఈ కుర్కురేలు లేస్లు ఇవి.
ఉమ్ ఉమ్. అవును.
ఆహ్.
ఉమ్ ఇంకేంటీ చస్తారండి మీరు.
ఇంకేం లేదండి నేను హౌస్ వైఫ్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ. ఇంట్లో పనులు చేసుకుంటూ సరిప్. పోతుంది ఇంకాడికి ఇవాళ సండే కదా త్వర త్వరగా వంట చేసే పని లేదు ప్రశాంత. శాంతంగా చేసుకోవచ్చు. ఇంకా రేపటి నుంచి.
కదండి చల్లగా ఉంటదని. వేడి ఆహ్ మార్చి లో కదా వేడి స్టార్ట్ అయిందా.
వేడి ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్.
ఆహ్. ఈ సంవత్సరము ఎండలు ఎక్కువ ఉండేలా అనిపితున్నాయి కదండి ఎందుకంటే. టె చాలా త్వరగా వచ్చేసినయి వేడి చాలా త్వరగా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్.
ఉమ్ అక్కడ ఎలా ఉంది మీకు సమ్మర్.
మాకు ఇక్కడ చాలా వేడిగా ఉందండి ఇప్పుడు ఇప్పుడు మార్చు. చ్చంట అసలు అయితే ఏప్రిల్లో ఎలా ఉంటాయి ఎండలు.
ఉమ్.
ఉంటాయి అలా ఉంది మరి ఇంకా రానురాను. అంటే ఎప్పుడివ్వాలో తెలియట్లేదు.
అవునవును అవునవును ఇంతకుముందే బయట వెళ్లేసి వస్. అంగిటికి ఆహ్ అంగిటికి కూడా అది కొట్టుకు కూడా వెళ్లి రాకుండా రాలేకుండా పోతున్నాం అండి బాబోయ్.
ఆహ్ అసలు. పది గంటలకే బయటకి వెళ్లేపరిస్థితి లేదు పొద్దున. పదిగంటలకే మంచి ఎండ వచ్చేస్తుంది.
ఆహ్.
ఆహ్ ఉమ్.
ఇంకా అక్కడ. ఇక్కడ ఎక్కువ చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల.
చెట్లు ఉంటాయా మీకు అక్కడికి.
ఆహ్ చెట్లు ఉన్నాయండి కొంచెం పర్వాలేదు వేప చెట్టు కనకచెట్టు. ఆహ్ ఇంటింటికి ఇక్కడ ఒక చెట్టు ఉందనుమాట. ఆహ్ కనక చెట్టు వేప చెట్టు జామ్ చెట్టు.
చాలా మంచిదండి వేప చెట్టు గాలి మం.
అవును మంచిది ప్లస్ కూర్చోడానికి కూడా. ఇప్పుడు గూడా మావొళ్ళు ఆ చెట్టు కింద కూర్చొనున్నారు ఉహ్ ఊహ్మ్ సండే గదా అందరూ గేట్. టుగెదర్ చేసి మాట్లాడుకుంటూన్నరనమాట ఎవ్రీ సండే అలట్. టువల్ టువల్ థర్టీ దాక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. టెన్ కి అలా స్టార్ట్ చేశారంటే.
బాగుంటదండి అలాంటి అట్మోస్ఫియార్ ఉంటే బాగుంటది ఇక్కడ ఇప్పుడు టౌన్. టౌన్ లో అది సిటీ లోది అసలు. అలాంటివి ఏంలేవండి ఎవరిళ్లలో వాళ్ళలే వాళ్లే ఉండడం. ఎవరి పనులు వాళ్లు ఎవరి వంటలు ఎవరి తిన్లు అంతే ఇక తప్ప. కనీసం బయటికి వెళ్ళేది కూడా లేదండి సండే సండే ఇంతకు ముందు. అప్పటి రోజుల్లో ఎక్కడికన్నా ఎవరింటికన్నా వెళ్లేవాళ్లం చుట్టాలు ఎవరో బంధువులు లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికోనో. ఇప్పుడు టీవీలు వచ్చేక ఆహ్ ఆ టీవీలకే అతుక్కుపోతున్నారు లేకపోతే మొబైల్స్ చూస్తు.
ఎక్కడ చూస్తున్నారండి ఫోన్ లో స్మార్ట్ ఫోన్ ఉందిగాద. బాగా కాబట్టి ఇంకా ప్రపంచమంతా అరిచేతిలో పెట్టుకొని అవి. చూస్తూ ఉంటారు టీవీ కూడా పెద్దగా అడిక్ట్ కావడం లేదు ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు.
ఒక ఫ్రెండ్స్ కూడాన్న ఒక ముగ్గురు నలుగురు కూర్చు. ఒక పార్క్ వెళ్లి చూస్తే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటలేదండి. ఆహ్ ఫోన్ లోనే వాళ్ళు ఎవరి ఫోన్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నన్నారండి అంటే ఒక ఫ్రెండ్. ఫ్రెండ్లీ ఇది కూడా పోయిందండి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎవరితోన్న మనం. ఆహ్ పూర్వకాలంలో మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కూర్చోని ఏమో మాట్లాడుకునే వాళ్లం. ఏవోస్ ఏదోక టైం పాస్ ఉండేది కదా ఇప్పుడు లేదు. ఈ మొబైల్స్ వచ్చక చాలా దారుణంగా తయారైందండి.
ఫోన్ లోనే ఉంటున్నాయి గదండి గేమ్స్ గూడా అందులోనే ఉంటున్నాయి.
ఫోన్ లోనే అన్నీ ఉంటున్నాయి గేమ్స్ కెమెరా ఇప్పుడు ఏది కావాలన్నా అప్పుడకప్పుడు. బ్లూ కెమెరా ఉంటది ఫోన్ ఉంటది. గేమ్స్ ఉంటాయ్ మెసేజ్లు. పాటలు ఏది కావాలంటే అది అన్నీ అందులోనే గదా.
అంతే గదా ఇంకా బయట ప్రపం. ప్రపంచాన్ని వాళ్ళు ఎక్కడ లైక్ చేస్తారో ప్రపంచమే మన ఇంట్లో ఉంది మన చేతిలో ఉంది అని ఫీల్ అవుతుంటారు.
అరి చేతిలో ఉంది మన ప్రపంచం మన చేతిలో ఉహ్ ఉహ్ ఉంది అలాగే టైంపాస్ అయిపోతుంది అందరికేను అందుకోసమీ ఉమ్ మిగతా వాళ్లతో కలవడం అది తగ్గిపోయిందండి తగ్గిపోయింది మాట్ మాట్లాడటం గిలవడం ఎంత మారిపోయినయో రోజులు.
ఉమ్. ఇంకేంటండి అయితే విశేషాలు.
అవును మీరు.
హలో
ఆ చెప్పండి ఇంకేంటి మీరు పండగ్లో ఏం చేస్తారండి
పండగలు ఆల్మోస్ట్ అన్ని చేసుకుంటామండి వినాయక్ చౌతి సంక్రాంతి దివాలి శ్రీరామనవమి ఉగాది
ఆ ఆ
పండగలు తెలుగు వాళ్ళం గద అన్ని పండగలు చేసుకుంటం ఒక్కటి గుడ ఒదిలి పెట్టకుంట చేసుకుంటం
మనకె నాక్ తెలిశి తెలుగు ఒళ్ళకి ఆంధ్ర ధ్రాలోను పండగలు ఎక్కువ ఆంధ్ర తెలంగాణలొనై ఎక్కువ చేసుకుంటాము పండుగలు అంటే ప్రతి నెలకొక ఓటొ రెండొ పండుగ తప్ప తప్పనుసరిగ ఒస్తయ్
అహహ
ఉహూ హూ బా చేసుకుంటర మీరు ఏ ఏ పండగంటే మీకు ఇష్టం ఎక్కువ
అన్నీ ఎక్కువ నాక్ వినాయక్ చౌతి అంటే ఇష్టం అక్క
ఆఆ
ఊ ఎ ఎందుకంటే వినాయ్క చౌతి రోజు అందరం ఒక ఫైవ్ డేస్ వరకు రచ్చరచ్చ చేస్ తవన్మాట
ఉం ఇంట్లొనే ఇంట్లొ మిరుకు చేస్తారా
ఇంట్లొ చేసుకుంటము ప్లస్ ఆ వినాయకుని సాయంత్రం వరకు కూర్చోంబెడతము ఉ మల్తిస్ కెళ్పోతము తీసుకెల్లి ఆ అక్కడ పెద్ద విగ్రహం దగ్గర పెట్ పెటేస్తం ఉ మల్ ఆ బయట విగ్రహాలు ఉ
విగ్రహాల దగ్గర పెడతారా ఆ ఆ ఊ ఊ అక్కడ గుడ ఊళ్లో గుడ బా చేస్తారేమోనండి అంటే బయట అది గుడ ఇపు ఇంకా ఎక్కువైపోయింది బాగా చేయడం అన్నది ఐదు రోజులు తొమ్మిది రోజులు అల పెడుతున్నరు గద పదకొండు రోజులు
ఉ విటిల్లో గుడ ఇప్పుడు పోటి వచ్చేస్తుందండి ఆ విధిలొ బా చేస్తున్నారు వాళ్ళ ఇధులో మొన్న మనం ఇంక్ ఇంక బా చేసుకోవాలి అని ఇక్కడ యూత్ ఉంటారు గద
వీళ్ళు బాగ క్యూరియాసిటీ చూపిస్తరన్మాట
ఆ అది కరెక్ క్ట్ కాద్ అలాగా ఆ పోటీల మీద ఒకళ్ మీద ఒకళ్ అలాగా ఆ చేయడంలొది ఎవరు ఎలా చేస్తారో అలాగ వాళ్ళదిని బట్టి చేసుకోవాలం తే గని పోటీ పడితే తింటే ఒకళ్ మీద ఒకళ్ నెమ్మది నెమ్మదిగా కక్షలు గుడ పెంచుకుంటరు వాళ్ళలాగా
ఊ
ఊ
ఊ మీరు తధి దసరా దీపావళి గుడ చేసుకు చేస్తారేమో ఇక్కడ మీక్ బాగ నేను హ్మ్
ఉ
దసరా పండుగ బ ఎన్ని రోజులు చేస్తారండి ఆ రోజ్ చేస్తరా లేక్పోతే
దసరా అనేది పెద్దగ చేసుకొమ్మ్ అక్క మేమ్ ఇక్కడ
ఉం
దసరా అనేది ఇది నవరాత్రులు అమ్మవారు దుర్గ నవరాత్రులు
అదే దుర్గా దేవి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అదే ఇంట్లో కాదు కాని బయట బయటా అదే నిల్బేడ్తారు కదా మీ మీకక్కడ పెడతారా బయట అమ్మవారిని